హాలో
హాయ్ మ్యామ్ బాగున్నారా
ఆ బాగున్నా అండి మీరెలా ఉన్నారు
నేను బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాలి మీరేం చేస్తున్నారు
నేను చెస్ ఆడుతున్నాను
అవునా చెస్ అంటే అంత ఇష్టమా అం
చాలా నాకు చిన్నప్పటినుంచి నుంచి చెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే సో మెల్లమెల్లగా అంటే బయటికేళ్ళి ఏమి నేర్చుకోలేదు ఓన్గా మనకి ఎలాగో మొబైల్ ఉంది కాబట్ ఇంట్లోనే ఆడుతూ నేర్చుకుంటూ ఉండేదాన్ని సో ఇప్పుడు అలా ఆడుతున్నాను ఇంగా ఫ్రెండ్స్ తో ఇంట్లో వాళ్ళతో
ఆహా బ్రేక్ఫాస్ట్ చేశారా అండి
ఆ చేసామండి మీరు
ఆ చేసాను ఇంతముందే చేసాను
ఓకే మీరేం ఆడతారు మీకు ఏమైనా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయా
నండి నేను లూడో ఆడతా లుడో ఆ ఆ నా నా ఫోన్ వై చేసినప్పటి నుంచి నేను అదే ఆడతానండి చాలా అంటే చాలా ఇం ఇంట్రెస్టింగ్ గేమ్ చాల బాగుంటది తెలుసా మీకు
ఆ తెలుసు ఆ ఆ ఫోర్ బాక్సెస్ ఏమో ఉంటాయి డైస్ ఉంటది మనకి సం సిక్స్ నెంబర్ పడిన ప్రతిసారి ఎక్కించడం చంపడాలు ఇవి ఏవో ఉంటాయి కదా అవ్వెనా అదే కదా ఉమ్ ఇండోర్ గేమ్సే ఆడతారా లేదంటే ఔట్డోర్ గేమ్స్ ఏనా ఆడతారా
అంటే కబడ్డీ నార్మల్గా ఆడతా ఖోఖో అయితే బానే ఆడతా ఇంకా షటిల్ ఆడతా మీరండి
సేమ్ నేన్ కూడా అంతే కబడ్డీ ఆ ఖోఖో ఆ ఇండోర్ గేమ్స్ ఎక్కువ యాక్చుఅల్లీ క్యారం ఇలాగ ఇప్పుడు అన్నట్టుగా చెస్ కానీ ఆ తర్వాత ఔట్డోర్ కెళ్తే యా బ్యాడ్మింటన్ ఇవన్నీ నిజంగా గేమ్స్ కూడా హెల్త్ కి మంచివే అసలు బ్య బాడీ నీ మైండ్ ని అక్టివ్ గా ఉంచుతాయి సో దట్ ట్ చేసే పనులల్లో కూడా కొంచం అంటే యాక్టివ్ గా ఉంటాం కదా
ఆ అవును ఇండోర్ గేమ్స్ అంద ఔట్ డోర్ గేమ్సే బెటర్ అం కుంటా చాలా అంటే చాలా బెట్ ఇండోర్ గేమ్స్ ఓన్లీ మెంటల్లీ మెంటల్ హెల్త్ని బా ఉంచుతది ఔట్డోర్ గేమ్స్ ఫిజికల్ గా బాగుంటాయి కద సో ఎక్కువ మనం ప్రిఫర్ ఆ ఫిజికల్ గేమ్సే ఎక్కువ ప్రిఫర్ చెయాలి కానీ ఇప్పుడు ఎవరు చెయట్లేదు కదా
అవును ఇంట్లో యోగా చే ఇండోర్ కూడా బెటర్ ఆప్షన్ ఏ అండి జిం వెళ్ళడము ఇలా అయిన మనం కొంచెం ఆ హెల్తీ గా బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి లేదంటే ఆ హెల్దీగా బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవడానికి మంచి అలవాటు
ఎక్కువ ప్లేన్ ప్లేస్ లేకుండా అన్ని కట్పిస్తున్నారండి అక్కడ పిల్లలు కూడా చాలా డిప్రెషన్ లో చదివి చదివి డిప్రెషన్ వేళ్ళీపోతారు కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ఇట్ల ప్లేస్ ఎక్స్ట్రా ప్లేస్ చూడిస్తుంది కొంచెం
మనకి ఇస్తారు కానీ ఆ మోస్ట్లీ అయితే అందరూ ఆ ఏమంటారు ఆ హైరార్కి ఉన్న యూనివర్సిటీస్ లైక్ ఇప్పుడు ఐఐటి నీట్ కోసం అని చెప్పేసి ఫౌండేషన్స్ ఇస్తూ ఉంటున్నారు స్టార్ట్ చేశారు సిక్స్త్ క్లాస్ నుంచి సో మాక్సిమం అఔట్డోర్ గేమ్స్ అనేవి తీసేసి మాక్సిమం ఆ టైం కి మనం గేమ్స్ ఆడే టైం కి వాళ్ళు ఇది ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశారు అంట మా లేదంటే స్టడీ ఎవరన్నా లేదంటే హోమ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడం కనో ఇలా ఆ లీజర్ పీరియడ్ కూడా జస్ట్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి బయటికి వెళ్ళి ఆడు కోవడనీకి ఏదన్నా అఔట్డోర్ గేమ్ అలా ఏమ్ లేదు అసలు
అవును
అ
అంటే గేమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటిదండి
ఆ గేమ్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి అది సేమ్ అంటే లైక్ అవి మెంటల్ గా ఫిజికల్ గా మంచివి మనకి బాడీకి గ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మెంటల్గా మనం యాక్టివ్ మోడ్ లో ఉంటాం బ్రెయిన్ షార్ప్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైమ్ ఆ పర్టిక్యులర్ గేమ్ నాలెడ్జ్ మనకు వస్తుంది స్తుంది ఎలా ఆడాలి అని చెప్పేసి ఇఫ్ ఆ గేమ్ మనకి బాగా నచ్చినట్టయితే ఆ మనం ఇంకా ఎక్కువగా నేర్చుకుంటాం ఇంకా ఫోకస్డ్ గా ఆడతాము దాని వల్ల ఆ సమ్ టైమ్స్ మనం ఏదన్నా పార్టిసిపేషన్ చేసిన కూడా ఆ కొన్నీ డిస్ట్రిక్ట్ లెవల్ వెలొచ్చు స్టేట్ లెవెల్ వెళ్లొచ్చు అది ఆ నేషనల్ లెవెల్కి వెళ్లినా పర్లేదు
అలా చేసే ఇప్పుడు జెండర్ డిఫరెన్స్ అనేది ఏం లేదు కద అండి సో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా ఆడొచ్చు ఏదైనా చేయొచ్చు ఒలింపిక్ పిక్స్ జరుగుతాయి అప్పుడు నార్మల్ మన పి వి సింధూ ఉంది ఇంకా పి టి ఉషా రన్నింగ్ లో ఫాస్ట్ ఉంది చాలా మంది గర్ల్స్ కూడా చాలా మంది చాలా మంచి మంచి గేమ్స్ ఆడి పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఇన్స్పిరేషన్ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి
అవును ఇప్పుడు పిల్లలు అయితే మాక్సిమం అసలు చాలా తక్కువ మేబీ ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ట్వంటీ పర్సెంట్ టేమో చూపిస్తున్నారు గేమ్స్ కి కాని మాక్సిమం మిగతా వాళ్ళందరూ ఎక్కువగా ఈ రెండింటికి అంతే ఉంటే సాఫ్ట్వేర్ లేదంటే డాక్టర్
ఏ వేలో వెళ్ళిన రెస్పెక్ట్ అనేది సంపాదించడం గేమ్ వైజ్ గా అయినా ఇప్పుడు నార్మల్ యాక్టర్స్ ఉన్నారు వా వాళ్ళ కూడా మన రెస్పెక్ట్ ఇస్తుంనం కద ఏ మన అంటే పిల్ పిల్లల్ని కూడా ఎలా మోటివేట్ చేయాలి మీకు ఇష్టం వచ్చినాటూ మీరు ఎదగండి అని చెయ్యాలి
అవును వాళ్ళ ఓన్ టాలెంట్స్ ని మనం కూడా రికాగ్రైన్స్ చేయాలి చేసే వాళ్ళకి ఓకే నీలో ఈ టాలెంట్ ఉంది నువ్వు చేయగలవు నువ్వు దీన్ని ఇంకా ఎందుకు ఇంప్రూవ్ చేసుకోలేదు అని చెప్పేసి వాళ్ళకి ఇంకా గైడెన్స్ ఇచ్చి ఇంకా ఇంప్రూవ్ పించి వాళ్ళని ఒక లెవెల్ కి తీసుకెళ్తే అది బాగుంటది అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కూడా అర్థమవుతుది ఓకే నా లో ఈ టాలెంట్ ఉంది ఇంకేమన్నా ఇంకా టాలెంట్స్ ఉన్నాయా ఇలాంటివి సో దల్ ఫోకస్ ఆన్ దమ్ సెల్ఫ్ ఓకే నాకు ఇది ఇష్టం నా ది ఇష్టం లేదు నేనుది చేయగలను చేయలేను అన్న అవగాహన వాళ్ళు ఏంటో వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు
పేరెంటింగ్ కర ఉండాలి ఫస్ట్ ఒకవేలో పేరింటి ఎంత కరెక్ట్ ఉన్నా కూడా పర్సన్ కూడా వాళ్ళని తీసుకోవాలి వాళ్ళ చెప్ సజెషన్స్ అన్ని పేరెంట్స్ కదా చెప్తున్నారు కదా మనం వినాలి వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉంటారు కదా అ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి ఇలా చేస్తే ఏమవుతుది ఇంకో వే లో వెళ్తే ఎలా ఉంటది అని వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటది కానీ కొందరు పిల్లలు వినరు కదా సో వాళ్ళ వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి
మొన్న చాలా బాగా జరిగింది అసలు మున్న మ్యాచ్ లో ఇండియా విన్ అయింది కదా
ఆ అవునవునండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు
మీరు కూడా చూసారా
చూస్తాను నా క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి
నార్మల్గా స్టేడియంకి వెళ్ళాలి లేదంటే టీవీ ఫోన్
ఆ టీ టీవీ లో రాదండి ఫోన్ లో చూసాను జియో యాప్ ఉంటాయి కదా హాట్స్టార్ డిస్నీ హోస్ట్స్టర్
ఓకే అవునా అక్టుఅల్లీ స్టేడియమ్ క వెళ్ళాను
అవునా అండి
చాలా బాగా జరిగింది అసలు లాస్ట్ క అయితే ఆ క్రాకర్స్ ఇండియా విన్ అయినప్పుడు ఆ నేషనల్ అంతం అంటే ఫోన్ లోటి టీవీలో ఇన్డైరెక్ట్ గా చూడ్డం కొంచెం డిఫరెంట్ ఉంటది కదా డైరెక్ట్ గా చూడ్డం కంటే ఆ ఫీ ఒక విన్ అవంగానే గ్యాస్బమ్స్ ఒక రేంజ్ లో వచ్చాయి అసలు
నేను కూడా వెళ్ళాలండి నాకు డ్రీమ్ ఉంది వెళ్ళాలి అని కానీ ఎప్పుడు కుదరట్లేదు ఏదో ఒక పనుంటుంది
కే ఇంకా ఇంకేమా ఆడతారు గేమ్స్ మీరు
అంటే క్రికెట్ అయితే చూస్తాను కానీ ఆడడం అయితే రాదండి
ఓకే చూస్తారు
ఆ ఖోఖో వచ్చు కబడ్డీ వచ్చు
దాంట్లో ఏమైనా ఆ డిస్ట్రిక్ట్ వైజ్ గాని స్టేట్ వైజ్ గాని వెళ్ళాడా ఏమన్నా
ఆ అవునండి ఖోఖోలో వెళ్ళాను నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళాం స్కూ లో ఉన్నట్టు స్కూ లో పిటి సార్ ఉండే అంత అతను చాలా బాగా మంచి ట్రైన్ అన్నాట్టు
ఓకే
చాలా మంచి ట్రైన్ ఇస్తాడు ఇట్లా పిల్లల్ని కూడా ఇట్లా స్టేట్ లెవెల్స్ ఏమన్నాంట తీసుకెళ్తాడు డిస్ట్రిక్ట్ లెవెల్ క వెళ్ళాము తర్వాత నేషనల్ లెవెల్ వెళ్ళలేది ఉండే కానీ వెళ్ళలేదు మేము సర్టిఫికేషన్ కూడా సరే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్లిన
గేమ్స్ కూడా ఒక ఒక మంచి అలవాటు ఒక మంచి హ్యాబిట్ అసలు
చాలా మంచి హ్యాబిట్ అండి అందరు నేర్చుకోవాలి అవునును టెక్నాలజీ చేంజ్ అయిపోతున్నా అన్ని వీడియో గేమ్స్ మీదనే కాన్సెంట్రేట్ షన్ చేస్తున్నారు పిల్లలు ఇంకా అఔట్ సైడ్ వెళ్ళి ఆడతారా వీడియో గేమ్స్ ఏం చేస్తాడంటే మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళేలా చేసుకుంటున్నాయి అవి ఎందుకంటే వ్యూస్ ఇప్పుడు ఇన్స్టాలేషన్స్ పెరిగిన యాప్ ఇన్స్టాలేషన్ పెరిగిన యాప్ యూజింగ్ వాళ్ళ బెనిఫిట్ వస్తాయి కదా
అవునవును చాలా బాగా చెప్పారండి చాలా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్
థ్యాంక్ యూ అండి బాయ్ అండి
ఆ